ఏం చేస్తున్నావ్
ఏం లేదు నువ్వేం చేస్తున్నావు
ఏం లేదు ఖాలీ తిన్నావా లేదు ఇంకా నువ్వు
తిన్లే ఇంకా చాయ తాగుతున్నా
ఈ టైం లో ఛాయ
ఆ నాకు ఏ టైమ్ లో కూడా చాయ్ ఇస్తే తాగుతా
ఉహు చాయిలవరా
ఆ
ఓహో
మీ కిష్టమా ఛాయి
నాకు జస్ట్ అప్పుడప్పుడు చాలా రేర్గా తాగుతా
నాకు చాయ్ తాగాకపోతే హెడ్డేక్ అయితది
అయయ్యో నేనైతే ఛాయ్ తాగి కొన్ని ఇయర్స్ అవుతుంది
మ్మా నేనైతే డైలీ టూ టైమ్స్ తాగుతా
ఓహో
ఎలా ఉన్నారు అందరూ ఇంట్లో
అందరు బానే ఉన్నారు మీ వాళ్ళు
అందరు బానే వున్నారు
ఉహు
ఏం కర్రీ
మాకి మటన్
మటన్
ఆ
ఇష్టమా మటన్ నాకైతే నచ్చది
ఇష్టం అంటే ఫేవరెట్ అని కాదు బట్ తింటా ఓకే
నాకు చికెన్ ఇష్టమంతె
ఉ ఉహు
ఫిష్ కూడా ఇష్టం నీకు ఫిష్ ఇష్టమా
ఫిష్ కొంచెం సూప్ టైప్ అయితే ఇష్టం అది కూడా ఇష్టం అని కాదు బట్ తింటాను
ఆహా బిర్యాణి ఇష్టమా
బిర్యానీ అయితే చాలా ఇష్టం
మమ్మీ మంచిగా చేస్తారా బిర్యానీ
మా మమ్మీకి అంత పర్ఫెక్ట్గా రాదు మా అన్నయ్య చేస్తాడు అప్పుడప్పుడు బాగుంటంది
ఆహ
హ
మీ న కూడా నే ఇంటికి పంపుతా బిర్యానీ
ఆ పంపించు
ఫ్రైడే రోజు తింటావా నువ్వు రామ్ నవ సథింగ్ ఉంది కదా
ఆవును తినను
ఉహు
సాటర్డే రోజు కూడా తినము
అచ్ ఆ
మా దగ్గర వర్షం పడుతుంది మీ కూడ పడుతుందా
ఆహా పడుతలేదు
ఇటు ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ చిన్న చిన్నగా
ఇక్కడ కొంచెం కూలేరు ఉంది అంతే
ఆహా
ఆహ
రేపు వస్తున్నావా కాలేజీకి
హా వస్తున్నాను వస్తున్నావా
హా
ఉ లేకపోతే రేపు స్కూల్ వెళ్దామా ఆన్యువల్ డే ప్రిపరేషన్ చూడడానికి
ఆల్రెడీ టూ త్రీ హాలిడేస్ అయినా ఇప్పుడు ఇంకో హాలిడే అంటే నన్ను మా ఇంట్లో కతం చేస్తారు
ఆహా సరే మరి రేపస్త
హా
నూరాకు మొన్న ఒక అతను రానులే
నేను ఎప్పుడు రాకు అన్న
క్లాస్లో చెప్పినావు కదా
మీరెందుకు జోక్ గా ఆన్నా
నేన్ సీరియస్ తీసుకున్నా
తే రాజుకు
సరే
ఇప్పుడు బ్రతిమిలాడాల నిన్ను
ఆహా
రిక్వెస్ట్ చెయాలా అంటున్నా
ఆ చెయి చెయి
చెయ్యను నువ్వు ఎలాగో వస్తావ్, నా కోసం నాకు తెల్సు
అంతేం సీన్ లేదు నువ్ తోపా
తోప్ కాదు బెస్ట్ ఫ్రెండ్ని ఆ మాత్రం ఉంటాది.
బ సీన్ లేదు.
అంత సీన్ ఉంది.
అ
నువ్ రాను అంటే, మీ మమ్మీకి కాల్ చేస్ రెండు కొట్టి పంపించు అని చెప్తా.
కా
ఆంటీ నాకు ఫుల్ సపోర్ట్ కదా.
లేదు అట్లేన మమ్మీ స్కూల్కి రమ్మంటాంది. రేపు
నేను చెప్తే ఆంటీ వింటాది.
ఒక్కవేళ మీ చెల్లాట్ల చు స్కూల్ కి వెళ్ళిపోతే, మీ మనిద్రం కలిసి కాలేజ్ కి వెళ్ళాం.
ఆ సరే
హా నాకు మార్నింగ్ చెప్పు కన్ఫామ్ గా
అతమ వస్ తాంది కాలేజ్ కి
ఆంటీ అడుగుతుంది కదా తనన్ స్కూల్
రేపు ఒక్క రోజస్ తా రట మొన్నట్నుంచి తాత
ఎల్లుండి నున్ంచి రాదు.
ఉ
ఆ
ఆ
సారీ ఎల్లుండి స్ ఏం లేదు ఖాళీయె
ఆ
ఇంకా ఏం కర్రీ వండార్ ఇవాళ
ఏం కర్రీ తెలీదు నాకు.
హు హు
పప్పుచారు పప్ చారు
ఓ
సోరకాయి పప్పు ఇంకా చారు
ఓ
అదేడి టమాటాలు కావాలా నీకు
ఎందుకు
ఊరు టమాటాలు కావాలా పల్లెటూరు
ఫుల్లగా ఉంటాయి అవేనా
హా అవే
కావాలి
సరే మమ్మీ ఇంటికి రమ్మంటంది ఇప్పుడు
ఇప్పుడా
ఆా
రేపు మార్నింగ్ ఇచ్చి వెళ్ళు
రేపు మార్నింగ్ ఇచ్చి వెళ్ళాలట సరే
కాలజ్ కి వెళ్ళటప్పుడు ఒకసారి ఇట్లా బ్యాక్ వచ్చి ఇంట్లా ఇచ్చేసి వెళ్ళిపోం
ఆ సరే
అ
క అ
ఎవర్ కి అన్ని మెసేజెస్ వస్తున్నాయి
మా ఫ్రెండ్ చేస్తుంది
ఏ ఫ్రెండ్ తెలుగు ఫ్రెండ్ ఆ బెంగాాలీ ఓ ఏం టంటా తనక్ కి
ఏమో నేను స్నాప్ వేసినా దాని మీద రిప్లై చేసింది ఏమో తెలీదు
ఆహా తని కూడా నాకు కాల్ చేస్త స్తాన్నది సెవెన్ థర్టీ వరకు చేయన్నా ఇంకా మర్చ యిందనుకుంటా తను
ఆహ
ఆ
ఇంకా చెప్పు
ఇంకా చెప్పాలి నువ్వే ఏం చేస్త తున్నది ఆంటి
అంటడి ఇక్కడే కూర్చొని ఉంది మా చెల్లతో మాట్లాడుతంది
హు హు
మా పెద్దనాన ఊరు లో టమాటాలు పంపించ్చిండు
అవునా
ఆ
నువ్వైతే రేప్ మార్నింగ్ తెచ్చివ్ నాక్ చాలా ఇష్టం తమకి
ఏం చేస్తారు దాంతోనీ
తదిీినే కానీ నార్మల్ టొమాటోస్ కంటే అది కొంచెం టేస్ట్ పుల్ల పుల్లగా బాగుంటది కదా నాకు అట్లా ఇష్టం
ఆ
ఆ టొమాటో
విష్ణు రాధా
రాదు రాదు టొమాటో చట్నీ అయితే చేస్తది బట్
చెట్ ఆ
ఆ
అలో ఏమేం ఆ పికుల్స్ చేయడం వచ్చు
ఓ మ్యాంగో ఒకత్ టీ మంచిగా వచ్చు ఇంకా వే ఏమీ పికిల్స్ లాగా ఏం రావు కొంచెం చెట్ ఇ టైప్స్ లోనే వస్ టొమాటో చట్ మీ చింతపండు చెట్ ని ఆ నిమ్మకాయ పచ్ పచ్చడి కూడా వస్తది
మేము కొన్ని నిమ్మకాయలు ట్రీకిి ఉన్నప్పుడు పంపిస్తా చేసి మనం
సరే
ఆ ఇంకా మీరు మ్యాంగో పచ్చడి చేస్తే పంపియండి
సరే పంపిస్తా
మ్మ్ నిమ్మకాయలు నేనే తెచ్చిస్తా
ఆహా హా
ఆ
రెప్ నేన్ కాలేజ్ కి కీ మ్యాంగోస్ తీసుకొని రాన రెండు మూడు
ఆ తీసుకొని రా
సరె
ఆ
మన ఇంకో ఫ్రెండ్ వస్తా అన్నాదా రేపు కాలేజీకి
మెసేజ్ చేస్తాన్ గ్రూప్ లొ
సరే బాయ్
సరే బాయ్